నమస్కారం అండి బాగున్నారండి
నమస్తే అండి బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి ఇంకా
ఏం చెయ్యట్లండి చెప్పండి
ఆ చ ఏం చదువుతున్నారండి చదువుకుంటున్నారా
ఆ లేదండి చదువుకోవట్లేదు ఇ అంటే ఇప్పుడైతే చదవట్లేదు చదువు అయిపోయిందండి
అవునా అండి చదువు అయిపోయిందా
మీరు మీరు చదువుకుంటున్నారా
ఆ నేను చదువుకుంటున్నానండి ఇంకా నేను ఉద్యోగానికి ప్రిపేర్ అవుతు చదువుకుంటున్నాను ఉద్యోగం కోసం దాని గురించే ఇంకా చదువుతున్నానండి
అవునా అండి నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశాను తర్వాత ఒక సంవత్సరం కూడా జాబ్ చేసి అయిపోయింది మీరు మీరు కూడా ఏ కోర్స్ చదివారండి
అవునండి నాది కూడా డిగ్రీ అయిపోయింది డిగ్రీ తర్వాత నేను కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా అండి డిగ్రీ తర్వాత వాటి గురించి నేను చదువుతున్నానండి ఇంకా ఏదో ఒక ఉద్యోగం సాధిస్తంది అదే కదా మనకి సమాజ జం లో ఒక మంచి పేరు ఇంకా మనకంటే ఒక డబ్బు వస్తుంది కదా
అవునండి సమాజంలో చదువు చదువు తర్వాత ఉద్యోగం తర్వాత డబ్బు ఉంటేనే విలువ ఉంటది
అవునండి ఇంకా చదువుకొని మంచి గొప్పగా ఉంటేనే కదా మనమైనా ఇంకా మన ముందు తరాల్లో పిల్లలైనా గాని మనల్లా చూసి ఒక ఆదర్శంగా నిలిచి వాళ్ళు కూడా గొప్ప చదువులు చదువుతాారు కాదా
అవునండి మీరు ఏ ఎలాంటి జాబ్ కోసం ట్రై చేస్తున్నారు
నేను ఇంకా బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించింది నేను చదువుకుంటున్నానండి దానికోసం నేను ఎగ్జామ్స్ రాస్తున్నానండి
అవునా అండి ఇప్పటి కాలంలో పో టి ఎక్కువ కదండి
అవునండి పోటీ ప్రపంచంలో మనం చాలా కష్టపడి చదువుతేనే ఇంకా మనం ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించగలుగుతాము ఈ రోజులలో అమ్మాయిలు ఖాళీగా ఉండడం అనేది కూడా లేదు కదా చాలా రకాలుగా అమ్మా మాయిలు రాణిస్తున్నారు కదా ప్రభుత్వ ఉద్యోగాల లోనైనా ప్రైవేట్ ఉద్యోగంలోనైనా మంచి మంచి జీతాలతో అమ్మాయిలు కూడా మంచిగా సెటిల్ అవుతున్నారు కదా
అవునండి ఇప్పుడు ప్రభుత్వ ఉమ్ ఉద్యోగమయిైన తర్వాత ప్రైవేట్ ఉద్యోగమయినా నైపుణ్యం అనే నైపుణ్యాలు అనేటివి చాలా అవసరం ఎందుకంటే నైపుణ్యాలు లేకపోతే మనకి ఎక్కడ కూడా ఉద్యోగం లభ భించదు నిజమేనా అండి
అవునండి ఈ రోజులలో మంచి క్రమశిక్షణ నైపుణ్య నైపుణ్యత ఇవి కలుగుంటానే కదా మనం ఉద్యోగంలో సాధిస్త మంచిగా సాధిస్తాము ఈ ఈ మధ్య కాలంలో మనకి ప్రభుత్వ ఉ ప్రభుత్వ ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వ కాలేజీలలో కూడా మంచి మంచి పథకాలు పెట్టారు కదా గవర్నమెంట్ అవి వినియోగించుకొనిైనా మనం కష్టపడి చదువుకొని మంచిగా పేరు సంపాదించవచ్చు మన తల్లిదండ్రులు కూడా మంచిగా పేరు మంచి వేతనంతో మనం బ్రతకవచ్చు కదా
అవునండి ఉద్యోగం అనేది మనకు అవసరం అంతేకాకుండా మనం కష్టపడి చదివి తర్వాత మన యొక్క నైపుణ్యాలు తర్వాత మన యొక్క అవకాశాలను అన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాన్ని సంపాదిస్తే జీవితం కూడా సాఫీగా ఉంటది
అవునండి ఇప్పుడు మనం కష్టపడితేనే కదా మన ముందు తరానికి కూడా ఆ ఇంక ఎలాంటి డబ్బు ప్ర డబ్బు పరంగానైనా మనం ఎలాంటి లోటు లేకుండా ఉంచుతాం అలాగే మనం చదువుకుంటున్న వాళ్ళకి చదువు విలువ తెలుస్తుంది ఎలా చదువు వాాలి ఎలాంటి బాధ లేకుండా మనం చూసుకోగలుగుతాము ఆ ఈ రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరు పోటీ పరీక్షలు జరుగుతున్నాయి ఈ పోటీ ప్రపంచంలో మనం ఎంత కష్టపడి చదివితే అంత మం చిగా మనం ఎదుగుదలా ఉంటుంది కదా
అవునండి ప్రతి ఒక్కరుూ పోటీ తత్వంతో పోటీగా తర్వాత కష్టపడింది ఏ ఫలితమ రాదండి కష్టపడాలి ఫలితాన్ని సాధించాలి ఇది ఏదైనా సరే ఇప్పుడు మనకు ఉద్యోగం వచ్చింది అంటే మనం ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా స్థిరంగా ఉండగలం కాబట్టి కష్టపడాలి కష్టపడితేనే ఎలాం లా ఉద్యోగమనా అది ప్రభుత్వమయినా ప్రైవేట్ అయినా సాధించగలం నిజమే కదండి
చాలా ఉద్యోగాల్లో మంచిగా స్థిరపడుతున్నారు మంచి డాక్టర్లు అవుతున్నారు కలెక్టర్లు అవుతున్నారు ఇంకా మంచి ఆర్మీ సైన్యంలో చేరి అందులో కూడా మంచి విజేతలుగా నిలుస్తున్నారు అలాగే మంచిగా రాజకీయాల్లో కూడా అమ్మాయిలు రాణిస్తున్నడి ప్రతి ఒక్కరికి కష్టం వెనుక మంచి ఫలితం ఉంటుంది అది చదువుతోనే చాలా సాధ్యమవుతుంది కదా
అవునండి అంటే ప్రత్యేకంగా ఇలాంటి రంగమే అని ఎవరికి ఏం ప్రత్యేకంగా ఇలాంటి రంగమే అని ఎవరికి ఏమి ఉద్దేశాలు లేవు ఇప్పటి కాలంలో ఎందుకంటే ప్రతి ఒక్కరు అమ్మాయినా అబ్బాయినా పోటీ తత్వంతో ముందుకెళ్తారు చెపుతున్నారు కాబట్టి పోటీ రంగంలో అయినా సరే ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు ప్రతి ఒక్కరు
అవును ఇప్పుడు ఉద్యోగం అనేది చాలా వరకి అది మనకి చాలా అవసరం ఈ ఈ కష్టకాలంలో మనకి ఉద్యోగం మంచిగా ఉంటనే కదా మనం పేరు ప్రఖ్యాతలు ఉంటాయి
అవునండి ఇప్పుడు చదువుకున్నాం మన కష్టపడి మనం చదువుకున్నాము తర్వాత పాస్ అయ్యాము మంచిది సరుకులు తెచ్చుకున్నాం ఆ తర్వాత ఆ తర్వాత ఏంటి ఉద్యోగం చేయాలి మనం బతకాలి తర్వాత ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే ఉద్యోగం కావాలి ఉద్యోగం వస్తేనే మనం ఆర్థికంగా స్థిరపడగలం అంతే కదండి అదే ఆ ఆర్థికంగా లే లేకపోతే మనకి ఎవరు సాయం చేయరు తర్వాత మనకి విలువ ఉండదు కూడా ఉండదు సమాజంలో
అవునండి ఇప్పుడు ఇంకా చదువుతోనే మనం ముందుకు సాగాలి ఇంకా చదువు ఉంటేనే మంచిగా ఉద్యోగం వస్తుంది అవి రెండూ ముందుకు సాగాలి ఇంకా చదువు ఉంటేనే మంచిగా ఉద్యోగం అవి రెండూ ఉంటేనే కదా సమాజంలో విలువ అదే చదువు లేకపోతే మనకి ఎలాంటి అవగాహన దేని మీద ఉండది అవగాహన అవగాహన లేకపోతే మనం ఈ పోటీ ప్రపంచంలో బ్రతకడం కూడా చాలా కష్టం అవుతుంది
అవునండి ఇప్పుడు పేదరి పేదవాళ్ళైనా ధనికులు అయినా సరే పేదవాళ్ళకి ముఖ్యంగా చదువు అనేది ఒక ఆయుధం చదువుకున్నారు అంటే ఆ వాళ్ళ తలరాతలనే మార్చేస్తుంది అనమాట చ తర్వాత వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ తలరాతలు కూడా పేదరికాన్ని కూడా అధిగమించవచ్చు అన్నమాట
అవునండి మన ఈ పేదరికంలో నుంచి చాలామంది ఆ మంచిగా చదువుకొని ముత్యలాగా బయటకుచ్చి వాళ్ళు చాలా గొప్ప గొప్ప స్థాయిలో నిలబడుతున్నారు అంటే దాని కారణం దాని వెనుక ఉన్న ఆ చదువే కదా బలం శక్తి ఆయుధం అది లేకపోతే అయితే ఇంకా మనం మన వాళ్ళు అంటే నువ్విక్కడ ఎవరికి ఎదుగుదల అనేది లేకుండానే ఉంటుంది కదా
ఇప్పుడు మనం మన అమ్మ నాన్నలు చదువుకున్న అనుకోండి వాళ్ళు మనల్ని ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తారన్నమాట వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసినంతలో మనల్ని కూడా అదే ఆ మార్గంలో నెట్టగలరు అదే చదువుకొని అమ్మాననిని అనుకోండి ఈ వాళ్ళ పిల్లలకి ఏం చెప్పాలో కూడా వాళ్ళకి తెలిదు ఎలా చదువుకోవాలి లేకపోతే ఎలాంటి కోర్సుల్లో వెళ్ళాలి అనే విధానాలు తెలీదు కాబట్టి ఇప్పటికీ మనం చదువుకున్నాం కాబట్టి మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట చదువు అనేది ఎవరి కీస్ సొంతం కాదు
అవునండి ఎవరి సొంతం కాదు చదువు మనం చదువుకుంటానే మనం ముందు తర రాళ్ళకు వచ్చి మన పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది మనం వాళ్ళకి చక్కటి భవిష్యత్ ఇచ్చిన వాళ్ళం అవుతాము మ లాగే మన తల్లిదండ్రులు కూడా మనల్లని చాలా కష్టపడి చదిపించారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి పేరు ఇచ్చిన వాళ్ళ మవుతాం వాళ్ళు కూడా ఆ చాలా గౌరవంగా సమాజంలో తలెత్తుకొని నిలబడతారు కదా
అవునండి ఇప్పుడు ఎవరైనా సరే తల్లిదండ్రులు ఇప్పుడు వ్యవసాయం చేసి తల్లిదండ్రులు ఉన్నారుకోండి వాళ్ళు కష్టపడే అంటే కష్టపడే చేసే పనులు మన పిల్లలు ఈ విధంగా కష్టప పడకూడదు చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటారు ఎందుకంటే ఆ కష్టం పడకూడదు అన్నట్టు
ఈ రోజుల్లో మాత్రం చదువుకుంటేనే మనకు మంచిగా సమాజంలో పేరు తల ఎత్తుకొని నిలబడగలుగుతాము చదువులేని మనకి సమాజం కూడా ఎలాంటి విలువ ఇవ్వదు మనం మంచిగా సంతోషంగా బ్రతకాలి మంచి పేరు ప్రఖ్యాతులతో బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనం కష్టపడి చదవాలి ప్రతిదానికి ఒక చదువుతోనే అండి మనం మనకి మన ఆ మం మంచి మంచి అవగాహన నైపుణ్యత ఉండేది మాత్రం ఆ చదువు వల్లనే సాధ్యపడుతుంది ఇంకా చదువుని మించ చిిన ఆస్తి ఇంకా ఐశ్వర్యం అంటూ ఏమి ఉండదండి
అవునండి ఇప్పుడు చదువు వల్లే చదువే అన్నిటికీ ముడిపడి ఉంటుంది చదువు లేకపోతే ఉద్యోగాలు తెచ్చుకోలేవు తర్వాత మనకి వేరే విషయాల పైన కూడా అవగాహన ఉండదు తర్వాత జ్ఞానం కూడా ఉండదు ఎందుకంటే చదువుకోవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది మన ఆలోచన విధానం మారుతుంది తర్వాత ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటాం తర్వాత సంస్కృ పకారం కూడా నేర్పుతుంది చదువు అన్నది
అవునండి అవునండి మనకు అన్ని విధాలు అ ఆ మనం సమాజంలో మంచి బ్రతకాల గౌరవంగా అంటే దానికి కనివి ఇంకా కారణమయ్యేది ఒక చదివే అండి అది మనం చాలా చక్కగా చదువుకొని మన పిల్లలకి కూడా రాబోయే తరానికి కూడా మనం ఒక మంచి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతామండి ధన్యవాదాలని
చదువు గురించి తర్వాత ఉద్యోగం గురించి చాలా బాగా తెలుసుకున్నాం కదండి
అవునండి ఇం ధన్యవాదాలు